హలో.
హలో
ఆ అక్క బాన్నారా
ఆ బావున్నాంరా మీరు బాన్నారా.
ఆ బావున్నాను అన్నయ ఆళ్ళది బాన్నారా.
అందరు బావున్నారు పిల్లలు మంచి గున్నారా
ఆ బావున్నారు
స్కూల్కి ఎళ్తున్నారా.
ఆ పంపేను పాఠశాలకి.
మ్మ్
వంట అయిపోయింద
లేదురా అన్నం ఒకటి ఉండే ఏదనా కూర జేయాలి పులిహార చేస్తే తిన్నాం కూర చేయలే
అవునా ఆస్పత్రికి ఎళ్తానన్నావ్ వెళ్ళావా
లేదు రా ఎళ్ళాలి
ఆహా.
ఆ నైట్ ఏమో మష్రూమ్ చేసా
అవునా. ఎలాగా నాకు అస్సలు రాదది చేయడం
ఓ అది మంచి ఇవేంటి మన ఫరి ఇప్పుడు ఆ చికెన్ ఉంది కదా
ఆ అవును
చికెన్లో మనం చికెన్ తింటే అది వేడి కాకపోతే దాంట్లో మనక్ కంటూ కొన్ని ప్రోటీన్స్ ఉంటాయ్ ఆ అలాగ. ఆ దీంట్లో కూడా అన్ని ప్రోటీన్స్ ఉంటాయన్నమాట
ఆ ఒకసారి ప్రయత్నించాను గాని రాలేదు సరిగ్గా
ఆ అయితే రెండు రకాలు ఉంటాయిరా ఒకసారి అయ్యి అడవిలో దొరుకుతాయిరా మన అడవిలో ఉండే వాళ్ళు ఉంటారు గదా గుట్టల దగ్గర వాళ్ళేం చేస్తారంటే వర్షాకాలం వర్షం పడ్డప్పుడు ఉరుముతాయి మెరుపు మెరుపుతో అప్పుడు ఈ భూమిలో నుంచి పైకి లేగుస్తాయి.
ఇవా
ఆ మెరుపు ఎప్పు ఎప్పుడైతే వచ్చి టోం అనే మనకి వస్తదో ఆ శబ్దం ఆ శబ్దం సమయానికి టింగ్ అన్ని పైకి వచ్చేద్ది. అయితే అవి పైకి వచ్చాక వీ. వెళ్లి వాటిని మొత్తం ఇట్లా మాముూలుగా పీకేత్తరు పైకి పీకేసి మొ కట్టేసి ఒక తాడు పెట్టి కట్టి అమ్ముతరు
నేను బయటెప్పుడు కొనలేదు
అయి అయి జై చుస్తే అసలు ఆశ్చర్యపోతవ్ అవి అసలు తెలీదు చాలా మందికి
ఉ నాకు ఇప్పడు వరకు ఇదే వినంటం నేను కూడా
ఆ అయితే ఏం చేస్త డు మా పెళ్ల్లైన కొత్తలో ఒకసారి అన్నయ్య అటు సైడే వెళ్తాడు. అయితే తీసుకొచ్చడె ఇ ఏంటి ఇంత సన్నా ఇంత పొడుగున్న ఏంటి ఇఏంటి అబ్బే అని నేను అనుకుంటాన్నా ఓ వీటినే అంటరా అవి వండు అని అంటే అప్పుడు వండితే ఎంత బా అసలు ఎంత టేస్ట్ ఉన్నాయో ఈ కొట్లో కొనుక్కున్న వాడి కంట వాళ్ళ దగ్గర తెచ్చిన అడవిలోవి బాగున్నాయి
అవునా నేను మాకు బయట ఎప్పుడు కొనటమే గాని ఎప్పుడు అలాంటివి తెచ్చు
ఆరోగ్యన్ని చాలా మంచిది మనకు గాని పిల్లలు దాని వల్ల మనకి ఏది అనేది నష్టాలు ఉండవు అన్నమాట అంత ఆరోగ్యం అది.
అవునా
ఈ కొట్లలా కొనుక్కున్నాయి నిన్న తెచ్చినాయి ఈ ఎక్కడ ఈ వర్షాలు పడితే ఏం పడతాన్నాయ్ ఒక గాలి దు దుమ్ము లేదు ఏమి లేదు ఉబ్బా ఉబ్బా ఉబ్బా అసలు చమట్లు గారిపోతున్నాయి ఆ ఈ మరి ఈ సంవత్సరం వర్షాలు ఉం ఉంటయో ఉండవో కష్టంగే ఉంది
ఉంటాయంట మరి పడుతుందని చెప్తున్నాడు
అవునా పలాల్ అసలు తట్టుకోలేకపోతున్నాం ఇగ ఈ నెల పది రోజులయితే అయిపోయినా గాని మనకి ఇబ్బందిగె ఉంటంది వామ్మో
అయ్యే ఈ ఎండ తట్టుకోవాలి గదా
అందే గదా బాధ అయితే అట్లా వర్షాకాలంలో దొరుకుతాయి అన్నమాట టవి
అవునా ఒకసారి నేను అడగాలి ఎవరినైనా
ఆ ఇప్పుడు ఏంది కోట్లో తెచ్చినాయి అక్కడైనా ఉంటాయిలే
ఆ ఈ కుట్లోయే ఎప్పుడు మేం తెచ్చు కున్నాయి కూడా గానీ ఒకసారే ఉండేను నేను కూడా
తియ్యగుండవ్ ఏదో జనాల ఆనందం అని ఏమి ఉండదు అంత గానం. ఏదైనా నా ల్ గా ఉన్నాయి అది వేరు అసలు ప్రకృతి నుంచి దేవుడు మనకి ఇచ్చిన అది వేరు దాని కానీ ఎవరు ఏం చేయలేరు కానీ మనుషులు ఏదో ఐడియాలు
మనకు అసలు బయట దొరుకుతాఎంటి అంత
ఆ ఏం దొరుకుతున్నాయి ఈ రోజులు అన్ని మందులు.
పళ్ళు కూడా అవే కద ఇప్పుడు
అ ఏంటి ఈ పుచ్చకాయ కూడా ఏదో రంగులేస్తున్నారంటగా నిజమేనా
ఆ నిజ్
నాకు మొన్న ఒకరు చెప్పారు నాకు తెలీదు. నాకు అయ్యంటే బాగా ఇష్టం. బాగా తింటంటే నాతో మొన్న ఎవరో అన్నారు అదేంట్ వాటికి ఎట్లా ఎస్తారో నాక్ ఆ వాటికేట్లా యేస్తరు
ఇంజక్షన్ చేస్తారు
ఎలా అంటేకు
కలర్ రావడానికి లోప్ పల ఎరుపు రంగు వచ్చేసలాగా ఇప్పుడు మా మూలుగా మనం తెల్లగా ఉన్నది మనం తినం క
తినము కొన కొన్న గాని తర్వాత తిట్టుకుంటాం
ని అలాంటియి కొంటే అలాంటే తొందరగా అమ్ముడిపోతాయని వాళ్ళు ఏం చేస్తారు కొనే ముందు మీ మీకు మనకి చిన్న మక్క కోసి చూపింతారు ఆ లోపల ఎర్ ర్రగా ఉన్నదని ఆ బాగానే ఉంది అయితే బా బాగా తినొచ్చిది అనేది ఇంకా అదే తెచ్చుకుం ంటా కదా
ఆ
అందుకలాగా అలా చే మందు పెట్టేసి అలా రంగోచ్చేలా చేస్తున్నారు
అంతే ఇగ ఇవన్నీ మోసాలే అబ్బే.
ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే పుచ్చకాయకి ఎంత డిమాండ్ ఉంటాది.
అవును కదా అసలు చాలా అంత
అందరు దాని మీదే పడ్
ఆ చల్లగా మంచిగా ఉంటది
మ్ అందుకు దాన్ని కూడా అలా చేసేసారు ఇంకా మామిడికాయలు జాంకాయలు అంటే ముందు నుంచే చేట్ చేస్తారులే
హుమ్ ఆయిన జంకాయలు కూడా జనాలు మరి కాని ఓ చక్కగా ఓ చెట్టేసుకోవచ్చుగా తొం తరు వీరు మరీ జనాలు కూడా ఫ్యాషన్ చేత్త న్నారులే ఎంత ఫ్యాష్ నాఅండి రోగాలు ఆ ఇంట్లో ఒక గింత ప్లేసు లేకుండా ఉంటు. ఉంటఅన్నారా ఇంట్లో ఆ జామ్ చెట్టు ఆ అయిన అయ్యో ఉంటాయి కావచ్చు మనం దీనేయ్యి ఏము ఉంది దానికి అప్పుడు అప్పుడు నీళ్ళు పోత్తే అదే పెరిగిద్ది వర్షాకాలం అయితే అదే పెద్దగా అయిద్ది కాయలు వచ్ వచ్చే టైంకి కాయలు ఇచ్చిద్ది ఏంటి దాన్ని పెంచేది జనాలకు ఫ్యాషన్లు ఎంత ఫ్యాషన్ చేసుకుంట్ టే అంత బధకం అంతే ఆరోగ్యం చెడుపోదు వామ్మో మన. మరి జామకాయలు కొట్లో ఆడ అమ్ముతు ఉంది బండి పెట్టి ఇంతలావు ఉన్నాయ్ మరి అయి ఎంటో నాకు అస్సల అబ్బో కొనబుద్దిగాదు నాక్ ఎందుకు ఇంట్లో ఉన్నాయిలే మాకు చెట్లుకు అని
మా వదిగా మేము ఎప్పుడు మామిడికాయలు గాని జామ్ కాయ్ లు గానీ ఎప్పుడు కొనడం మ్ మానేసీ మాయే చెట్లు ఉన్నాయి
మనకేం మనకేం మ్ అవసరం ఇయ అసల్ జనాలే ఈ డాక్టర్లు ఒకళ్ళు మొన్నే ఏమో నాకు రక్తం తగ్గువ తక్కువ అయిపోయింది
ఆ
ఆ ఐదో ఆరో ఉంది ఆమె ఏమ్ వామ్మో ఇంత తక్కువ ఉంది యట్ట బతుకుతు ఉన్నావు ఎలా బతుకుతుఉన్నావ్ అమ్మ అన్నారు అయితేే ఫ్రూట్స్ తిన అమ్మా అని అట్ట చెప్త అంది మనము తెచ్చు కొని తింటానికి అయినా ఏ ఇనువు చూడు దాంట్లో ఇంజక్షన్ వేస్తారు అని చెప్పావు దీంట్లో అట్లా ఒక్కొ బక్కళ్ళు ఒకటి చెప్తు ఉంటే అయి. ఇనుబుద్ధిగా అట్లా మనసుకి
ఇంకా అసల ఎల్లబుద్ది అవుద్దా వాళ్ దగ్గరికి తెలిసి
ఏం చేద్దాం
ఎల్లా బుద్ధి కాదు కదా
అ
కొనీ ఇలా ద్రాక్ష పళ్లు అంటుఉన్నారు అయి కూడా చేస్తఅంటే ఏం చేస్తాం
ద్రాక్ష పండ్లు కూడా చేత్తు ఉన్నారా.
ఇంకేం చేస్ ఆ బోల్డు
వాంబో
అయితేలిత్తేనే బైమ్ ఏత్
యాపిల్ ఎప్పుడో అన్నార్లే యాపిల్ గురించి
యాప్లి అయితే నువు పైన కనిపించిపోద్ది క్లియర్గా ఇలా గోగి తింటే తెల్ల
మరి రోజు బక్కొక యాపిల్ తినఅండి ఆరోగ్యంగా ఉండ అండి అంటఅన్ న్నారుగా
దాని దానికి మానేసి కొబ్బరి బొండం నీళ్ళో ఆ కొబ్బరి మొక్క తిని బతకడం మే ఇంకా ఏం చెయలేమ్
ఆయన వీటి బదులు జామ్ కాయ్ తింటావులే గాని జామ్ కాయ్ మించిఇంది ఏది ఆ జాంకాయ్ కి మించింది ఏది లేదు నన్ను అడుగుతే
అవును
మామిడికాయలు కూడా ఏమో కొన్ని కొన్ని మామిడికాయల్లో కూడా ఏదో అంటఅన్నారు లే గని
అయ్యేప్పుడో ఉన్నాయి అది ఎప్పుడో నిమ్ అరటిపళ్ళు ఆర్టిపల్లు ఏవన్నా తక్కువ
ఆ
హ్మ్ అయ్యింక దారుణం కదా
పిల్లలకి ఇయన్నీ పెట్టకపోవడమే మంచిది కదా
అరటిపళ్ళు అయితే నేన్ డైరెక్ట్ గానే చూసాను
ఎట్లా
ఆ మా ఈ గెలుంటదీగదా
ఆ ఆ
టీ ఒక దానికి కట్టేస్తాడు మొదలు లకి మొదలు ఉంటదిగా దాన్ని ఇది ఒక ద్రో ద్రవం ఉంటంది అన్నమాట ఆ ద్రవంలో ముంచి పైన యెల్లాడా తీస్తారు
వా ఆహా
దాని వల్ల ఇది మీకు వారం వారంగా పట్టతది రంగురా రాడానికి అలాంటిది అది రేపటికోచ్చేతది
సరిపోయిందిలే
హ్మ్ ఎవరి దగ్గర చూశాను నేను అప్పుడు ఏంటని కూడా అడిగాను అప్పుడు
హ
వాళ్ళు చెప్తారెంట్ వర్కి ఎవరు బయట పాటరు కదా తొందరగా హ్మ్
ఈ జ్యూస్లు కూడా తగొద్దూ ఈ ఎంద్దో పదు రూపాయలో ఇరవై రూ ఉబ్రభాదం మిక్స్ గిక్సు అంటున్నారు గానీ అయితంద చెత్త
హా హా దానికంటే ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంటాయి మామూలు అలాయి కాకుండా చిన్న చిన్న ప్యాకెట్లు నీళ్ళలో కలుపుకుండా అదే అది
తాగదు జ్యూస్లయ్యీ టు మనకి బాదం పప్పు ఎంత రేట్ ఉంది వాళ్ళు ఇయ్యోలా చాలా నీళ్ పోసి అంత గలిజ్ గలిజు
ఇయన్నీ జాగ్రత్తగుండాలి ఈ కాలం ఎండాకాలం పోయేదాకా ఈ జ్యూసుల విషయంలో పల్లు విషయాల్లో జార్ గుంటే మంచిది ఇప్పుడు జాగ్రత్త తీసుకోపోతే వచ్చేదేమో జ్ వర్షాలు వర్షాలకి దగ్గులు జలుబులు జ్వరాలు అప్పుడు మూల పడాల్సి వచ్చింది
అదే గదా ఏ టైంకి ఆ టైం వాళ్ళు బానే లాక్కుంటున్నారు ఏదోటి చేసి
మరంతే కదా తెలివి మీరారు జనాలు
మ్మ్
జనాలదే పైచయి ఇప్పుడు అలా చేసుకున్నోళ్ళది ఆ
ఆల్లెమ్ మంచిది ఇవ్వరు అయినా ధరలు మాత్రం ఎక్కువే
అంతేగా
మనం తెలిసి తెలిసి పెట్టుకోవాల్సివత్తుంది తప్పట్లేదు ఈ అలా అయితే ఎన్ రోజులు అని బతుకుతం అలాగా సరే అక్క ఉంటాను మళ్ళీ చేస్తాను బాబు
ఆ సరే
ఆ సరే